నో
ఏ ఏం జేస్తున్నావు వినపడుతుంది ఏం జేస్తున్నావ్ ఏ ఇనపడుతుంది నాకు హలో వినపడుతుందా
అమ్మే సున్నానాది
నాకు వొస్తుంది
హలో
రే నాకు వినబడుతుంది నీకి ఇనబడుతుందా
హలో
రే నీకిన బడట్లేదా
ఆ
బయటికిరా
హలో
రే బయటికిరా
ఆ చెప్పు
ని నీవా చ్చింద చిన్నబడతంది
నీదినిపిట్లా నీనెట్ ప్రాబ్లమనమాట ఆ
ఓకే ఏన్ సంగతి
నువ్వేమయిపోయావ్ కనిపిన్ గూడా కనిపి విట్లే
ఆ ఇన్స్టాగ్రామ్ లో లేవుగా నువ్వు
నేనెందుకు లేను అందరు ఉన్నారు
లేదు నాకు ఇది బొమ్మ పడుతుంది ఫోటో
అవును నిన్న ప్రొఫైల్ దీసేసాగా
ఓ
ఉమ్
కే ఎందుకు
కొత్త ఫంట ఏదో పెడదాం అనుకున్నా
ఆ
లో దిగింది పెడితే అది ఏమొస్తుంది ఫోన్ మొహం ఒక్కటే కనపడుతు యెనకేం కనబడ
అ అవి ఎంత ఇగచిన్నదేగ దాంట్లో వచ్చేది ఆ
సర్లే ఇంగ ఈ మధ్యలో ఏదా బటది పెడదాం అని జెప్పి ఆగా
ఆ ఊ అదే అదే ఏ సంగతి ఏం జెస్తన్నావ్
ఈ టెన్ కాల్స్ అవ్వక ఇబ్బంది పడుతున్నా
అవునా ఆ ఏడు కొండల దగ్గర ఉన్నవుజేచుగా ఆల్లుగూడ యె చేయాలె ఏడు కొండలు
ఆల్ల్ కా ఆళ్ళగొకటి జేసాను అ రెండు వస్తే చాను అళు మాట్లాడేది నాకు వినిపిట ఇట్లేదు నేను మాట్లాడే ఆల్లకి వినిపిట్లేదు
అదేంటి
ఏయో నను కోట్లా సరే ఇకేంది నేను చెప్పింది
ఆ అదేలే ఏం కాదు అట్లా చేసినా కూడా మాకు టాస్క్లు అయిపోతాయి
మళ్ళీ ఇస్త నడుగా
ఇవట్లా నాకు అట్లానే పోయాయి మా మమ్మీతో రెండు పోయిని మీ చెల్లితో రెండు పోయిని
ఉహుమ్ నాకు రెండు పోతాయి ఇప్పుడు
ఆహా అయన్నీ పోయాయి నేను అయి ఇక్కడ దాకా రిఫ్రెష్ కొట్టా
హమ్
నాకు ఇంకేం రాలేదు మళ్ళీ నాది అయిపోయింది
నీయి ట్వింటి అయిపోయినియా బయటికి వెళ్తున్నావా ఏం నువ్వు
లేదు అక్కడే ఉన్నా
షాపులో నేనా ఇంకా
ఆ
అదేంటి ఎయిట్ అవుతుందిగా
ఆ ఉన్నాను షాప్ లోనే అంటే స్క్రాప్ ఉంది మొత్తం స తెసి కొదిగా వేరే వాడు అడిగాడు దానికి వాడికి సరిపడా చేసా వా
ఉహుమ్
అదే దానికోసం వెయిటింగ్ అన్నమాట
మేమి ఊర్లో పెద్ద పెద్ద కార్ లన్నీ తిరుగుతున్నాయి
ఆ మా ఊరు అసలు మాములుగా కాదు ఆ కార్లు అయి అసలు డబ్బులు యడ నుంచి వస్తున్నాయి ఆళ్ళకి
ఉమ్
లేదు అనడానికి లేదు మొన్న జీ జీతో ఒక రౌండ్ సర్కిల్ లో మూడు పుల్లలు ఉన్నాయి ఉంటది చుశావా పెద్దది జీపు
ఆ ఆ ఆ
అందులో బ్లూ కలర్ కూడా ఉంది
ఉహూ
నైట్ పూట నేనును మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి తిరుగుదామని ఊరికే సందులోకి వెళ్ళాం బ్లూ కలర్ ది ఆది అప్పుడే బయటికి వచ్చింది
గొర్రపు బొమ్మ ఉండేది కూడా ఉంది కదా మీ దగ్గర
అవునా చూడలేదే అది చూడలే గాని యారో మార్క్ ఉంటది అది చూసా
యారో మార్క్ ఏంటది
ఎమ్ంతోస్టమెల్
ఆహా ఓకే ఓకే ఆ ఆ ఆ
ఉందంట ఆ ఆ గుర్రం బొమ్మలు కూడా ఉందంట రీల్స్ లో వచ్చింది అసలు మరి ఇక్కడే మన దగ్గరలోనే ఎక్కడో కొరటపా మా కొరటుపాడు ఏరియా దగ్గర్లో
అది వేస్ మడలేగా
ఏదేమో ముందు గుర్రం బొమ్మెగ భేస్మల్ హైగడ్స్ అండి కిందకు ఉంట
ఆ ఇది పర్లేదు ఇది ఒకటి పైనే అంట ఇది కూడా
ఆ అన్నీ ఒకటి పయినే
ఎల్లో కలర్ ది మాత్రమే మ్ సెవెంటిఫైవ్
ఉ ఏదైనా కార్ సెవెంట ఫైవ్ అంటే దాని మెయింటెనన్స్ వాసిపోత
మా వాళ్ళ కాదు ఎలక్ట్రిక్ కాబట్టి బతికి న్నారు
ఆ ఎల్లో కలర్ ఎలక్ట్రిక్ ఆ కాదుగా లేదే వైట్ బోర్డు తుంది గ్రీన్ బోర్డ్ ఆ ఆది
ఎమ్ తో ఉండి చూడు ఆ ఎలక్ట్రిక్ ఆ
కాదు ఎలక్ట్రిక్ తీసుకున్నారా చీ ఎలక్ట్రి
అసలు ఆ సెగ్మెంట్ లో పెట్రోల్ ఏ లేదు ఆహా కావాలంటే గూగుల్ లో చూడు
అవునా అవన్నీ ఇవి కంబషన్ ఇంజన్స్ ఏ కదా ఎలెక్ట్రక్ వెహికల్స్
లేదా ఎలక్ట్రిక్ లు ఆ ఎం చేతి మాత్ర ఎలక్ట్రిక్. టెన్ క్లాసలు పెట్రోల్ డీజిల్ ఏమీ లేవు.
ఆ
అది ఎలక్ట్రిక్ ఇచ్చ చార్జింగ్.
ఆహా!
మిగతా తిరిగేయన్ని ఇదే. పెట్రోలు, డీజిల్.
ఆ అంతేగా ఎలక్ట్రిక్ వేస్ట్ ఎలక్ట్రిక్ ఎందుకు అంతంత డబ్బులు ఊరక ఎక్కువై నను చూ యించుకోవడం కాకపోతే.
మరి ఇంకా ఆ
ఆ బిఈ సిక్స్ నైన్ ఉంటది కదా!
ఏంటిది?
బిఈ సిక్స్
కట్టవుతుంది వాయిస్
బిబిబిఈ సిక్స్
ఆ ఆ ఆ
ఆ అది తీసుకోవచ్చు ఎలక్ట్రిక్ లో అంతకన్నా పైకి అవసర లే. ట్వంటీ ఎందుకంటే టాప్ షిట్ టూ హండ్రెడ్ చాలు
ఉహు దానికి మరి ఇనిషియల్ ఎలా ఉండిద్దో!
బాగుంటది, అంత ఇన్షియల్ అంతా ఓకే. తెగదేస్తున్నారు ఇప్పుడు.
హు హూ! మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉంది ఇది ఎమ్.
ఆ ఆహా!
మొన్న అమరావతిలో కాలేజీ లో ఇవీ
హ్మ్! ఆహా! అమరావతిలో ఆ కాలేజీ వస్తుం ఖచ్చితంగా అన్నీ పెద పెద్దయే ఆహా! ఎమ్ అంటే ఏది మీ దగ్గర కారు ఉంది ఆ కంపెనీయా? ఫై బస్టార ఓకే మీ తెనాల్లో ఉంది అది
ఆ నాకు తెలీదు మా ఫ్రెండ్ వాళ్ళదే అంటది.
ఆహా! గుంటూరులో, తెనాల్లో ఒకటి ఉందా అయితే అది. సేమ్ మోడల్సా?
ఆ సేము.
ఉహూ! ఎలక్ట్రికే నా అది.
ఆ ఎలక్ట్రికే
ఏ ఎలక్ట్రిక్ అసలు ఎందుకు అంతంత? ఖర్చు పెడతారు. ఎలక్ట్రిక్ మీద పెట్టినా వెజ్ ఫుడ్ మీద పెట్టినా ఒకటే.
దాన్ బదులు మస్ట్ టాంగ్ వచ్చింది.
అదే కదా? అసలు.
ఫస్ట్ టైం ఇంకా డిమాండ్ మష్టంగా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ ఐతది
నాకు తెలియదు వాళ్ళ దగ్గరుందని ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ చూస్తే వా వాడు బెట్టే అ వాడి నుంచి అంటే మీ ఫ్రెండ్దా అని అడిగా
ఆ
లేదు లేదు మందే అంటే ఎక్కడ పెడుతున్నారంటే మా అపార్ట్మెంట్ లోనే అంటున్నాడు
అరా పెళ్ళి చక్క ఫోటోలు దక్కపోయావా
అంటే అంత క్లోజ్ కాదు వాడు మనం టెన్త్ లో ఉన్నప్పుడు వాడు ఫస్ట్ సెక్షన్ మన లాస్ట్ సెక్షన్
ఏముంది ఫోటోకేగా సరె లే ఒ సారి కలుద్దాం మాట్లాడుకుందాం అని చెప్ప ఆ
ఎగ్జామ్ లో పడితే వాడప్పుడు చూచేవాడు
ఊ ఇంకా పేపర్ చూపించినప్పుడు మన క్లోజ్ కాపోతే ఏ ఉంది ఊ అదే
వాడిదంటే నాకు మైండి పోయింది
ఆడ నుంచి వత్తన్నై అంతంత డబ్బులు ఈల్లకి
హ ఆంధ్రోడ్ దగకా అల్వత్ దగ్గర దగ్గర ఎయిటి ఫైవ్ ఐద్ది
అంతేగా మళ్ళీ సర్వీస్ అంటే అడే ఊరు బోవాల ఈడైతే ఉండదు
ఊ విజయవాడలో ఉంద అనుకుంటా
అక్కడ కూడా ఉండవు ఎందుకుంటే పెద్ద కంపెనీలు ద ఎంజి ఉంటది ఆహా నువ్వు చెప్పింది ఎంజిలోదా జిగిందా ఇక్కడ చూడలేడు నేను నేను చెప్పింది వేరు
నువ్వు చెప్పేది ఏంటిది
ఎల్లో యారో యారో
మెక్లారెనా అబ్బో అసలు అది మాముూలుగా లేదు అది రెండే ఉన్నాయి ఇక్కడ మనకి
అవును
ఒకటి రెడ్ ఒకటి ఎల్లో
ఆ మే ఇంకా ఇందాక నుంచి చెప్తుంటే అద అనుకున్నా
చేద
ఓకే ఇప్పుడు వెలిగింది నాకు సైబర్ స్టోర్ అని చెప్పంగానే
మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా మీ ఫ్రెండ్ పెళ్లి బాగా జరిగిందా
పెళ్లి కాదు ఎంగేజ్మెంట్ ఊ బానే చేసారు. ఆ డెకరేషన్ అయీ ఇయీ ఏదో. ఉత్తినే అట్లా డెకరేషన్ మరీ పల్లెటూరోల్లా చేశాడు.
అదేంటీ
అంటే ఇదంతా అమ్మాయి వాళ్ళు చేస్తారు గదా. వాళ్ళనాన్న తక్కువ ఏదయితే అది ఏయమని ఉంటాడు.
హ్మూ
అట్లా ఏశారు వాళ్ళు. కామిడీగా.
ఫంక్షన్ హాల్లోనే చేసారా.
ఆ ఫంక్షన్ హాలే. ఊవు హలో హలో
హలో పండక్కొస్తున్నారా
పండక్కా మీ పండగ ఎప్పుడు అసలు ఇదీ.
ఫ్రైడే గాని సాటర్డే గాని.
టైం అయిప్ పోయినట్టుంది చూడూ
హలో
ఆ ఉంటానూ మళ్లీ కాల్ చేయి.
ఆ ఓకే
ఊ